హ
హలో ఆ ఎలా ఉన్నారండి హాయ్ అండీ బాగున్నారా ఆ పని అయిపోయిందండి
ఆ చేస్తున్నానండి ఇంకేంటి మీరు ఏం చేస్తున్నారు ఏంటి
అదే ఈ రోజే మునగా మునగాకు తెస్తే మునగాకు పొడి చేసాము ఆ మీరు తింటారండి పొళ్ళు్యని
ఆ నేను చేస్తానండి అవునవును
ఆ అవునండి ఒక ముద్ద ముందు తింటే అంటండి చాలా మంచిదింటండి పోన్ మొత్తం కొంచెం ఎక్కువ తినలేకపోయినా
అవునండి
మొదట్లో ఒక ముద్ద తిన్నా చాలా మంచిది అంట కదండి
అవునండి అవును అది హెల్త్ కు మంచిది కాస్త
అదే అండి అందుకేని ఇగో తెప్పించి చేసాము ఈ రోజు మునుగాకు
ఉ
మొన్న మా మేనత్త వాళ్ళు పట్టి పంపారన్మా ఇ బాగుంటుంది చేసాను, ఒకసారి మీరు చేస్ కుని చూడండి అని చెప్పారండి.
అవునా
ఆ అది మా అత్తగారు కరివేపాక పొడి అలాంటివన్నీ చేసాం గాని మునగాక్ పోడి చెయలేదు వేరేలా చేసాం అందుకని మా అత్తయ్య వాళ్ళు చెప్పార ని నేను మా అత్తగారు ఈ రోజు పట్టాం అన్మాట పొడి చేస్న.
అవునా ఆహా, ఎలా చేసారండి?
ఆ ఈ ధన్యాలు అవి ఇంకా ఇంకోటి ఎంతో ఎసారు. ధనియాలు, జీలకర్ర ఆ ఇవి ఒకసారి వేపుకుని పొడిలా, అదే మిక్సీ పట్టేసింది. మునగాక్ కూడా నీ రో ఒక రోజ్ ఒక రోజు అలా బయట ఉంచేస్తే ఎండిపోయినట్టు అయిపోతుందండి.
ఆ
ఆ దాన్ని ఒకసారి ఇలా చేతితో నలిపేసి మిక్సీ పట్టేససీన్డి
ఉ అంటే వేయించక్కర్లేదా?
వేయించక్కర్లేదంటండి
ఆ
హ మిక్సీ పట్టేసి ఇంకోటి ఏవో ఏసారు, కరేపాకు కూడా వేసారు. కరివేపాకుని కరివేపాకు కూడా ఒకసారి వేపేసుకుని తర్వాత వీటిని అన్నింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టారు.
ఆ
ఆ ఇంకోటి ఏదో ఏసారు నాకు గుర్తులేదు, అది చేసానన్మాట. నేన్ అయ్ మున్గాక్ల అయ్ శనగపప్ప ఏయలేదండి అంటే ఆ సనగ పప్పు ఏయలేదు, ఇంకోటి ఏదో ఏసారు. అది నాకు నేను అటు ఇ ఇటు స అటు సగం ఇటు సగం అటు పల్లో ఉన్నాను
అవునా అదేలేండి
ఈ రోజు బాటిల్ పట్టటం మర్చిపోయినన్మాట, మా అబ్బాయి ఇంకా దాని మీద ఉన్నాడు గొడవ మీద ఇంకా అటు ట అటు ఇటు ఇంకా సగం సగమే చూశాను నేను నీ
ఆ
ఆ మీరెలా చేస్తారండి?
నేను ఆకదే కడిగి ఆర పెడతానండి. ఆడబెట్టి ఆ కడిగేసి ఆకు ఆ అరబెడతను ఆ ఆరబె పెట్టేసి ఒక రోజల్లా అలా గుడ్డ మీద ఆరబెట్టేసి ఉంచేస్తాం ఆ తడ కొంచం మర్నాడు ఏం చేస్తారంటే కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆకు ధనియాలు శనగపప్పు కొంచెం జీలకర్ర అట్లా అన్ని వేసి ఆ వేయిస్తానండి కొంచెం వేయించి కొంచెం రెండు వెల్లుల్లి రెబ్బలు అన్ని వేసి వేయించేసి ఉప్పు కొంచెం అన్నీ ఎండుమిర్చి అన్ని కలిపి వేయించేసి కొంచెం ఎండు కొబ్బరి కూడా కలి నేను బాగుంటుంది ఎండు కొబ్బరి కలిపితే
ఎండు కొబ్బరి అండి
అవునండి
ఆ అది తెలీదులేండి ఎండుకొబ్బరి చూడలేదు ఎప్పుడు
ఉ ఎండుకొబ్బరి కలిపితే బాగుంటుందండి అట్లనే ఈ కొబ్బరి పొడి అ కూడా కొడతారు అది ఐడియా ఉందండి మీకు
ఆ కొబ్బరి పొడి ఐడియా ఉంది
ఊ ఊ దానికి కూడా అంతే సేమ్ ఏంటంటే ములగకు ఉండదు అంతే కొంచెం కొబ్బరి పొడికి ఏంటంటే
అవునవును
ఊ
ఉ ఈ మధ్య ఇవి ఇవ్వండి మా చుట్టాల అందరి ఇళ్ళలోనీ కొంచెం కొంచెం ఒక నలుగురు అలాగా అందరు కొంచెం దగ్గర ఉండటం ఏంటంటే ఒకసారి అందరు కలిపి చేసుకుని సేరి సగం చేసేసుకుంటున్నారు
అంతేలేండి నలుగురు ఉన్నప్పుడు ఒకచోట అట్లా చేసుకోవడమే బెటరు ఆ అంతేలెండి
ఇంకా కొంచెం కొంచెం ఎందుకని ఇంకా అలా చేసేసుకుంటున్నారు మ మేమే కొంచెం దూరం అన్నమాట ఆ అందుకు అందరు అలా ఇంకా మా వాళ్ళ అందరు దెబ్బలాడేసారు అన్నమాట మంచిది కొంచెం చేసుకోని నెయ్యి కూడా ఉంటది కదా లైక్కువ
ఆ
ఒక ముద్దల అలా వేసుకుంటే చాలా బలం పిల్లలకి ఎక్కువ మంచిదంటే కళ్ళు చూపు అది బాగా కనిపిస్తది
ఆ
అన్నేసి అన్నారు
అవునా ఉహు
అదేందది ఇంకా అందుకని అలా లో ఈ రోజు చేశావన్నమాట
ఓకే ఓకే
ఉ
అట్లనే కరివేపాకు కూడా వేస్తారు కరివేపాకు కూడా చాలా మంచిదండి
అవునవును ఇందులో వేసారు కానీ విడిగా కూడా నేను ఒకసారి తిన్నాను అన్నమాట విడిగా కరివేపాకు పొడి ఆ ఇలాగే చేస్తారనుకుంటా అది కూడా
ఆ అంతేనండి ఇది అది సేమ్ తడిగా ఆరబెట్టేసి అవునండి
ఆ కొంచెం ఏదో మారుతాయండి కొన్ని కొన్ని మారుతాయి గానీ అంటే కొంచెంమంది రకాలు వేసుకుంటారు అందులో కొంచెంమంది వేసుకోరండి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటారు
అవునవును అంతేనే
అదే అదే
ఉమ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొ వెరైటీ చేస్తారులేండి అంతే ఎందుకంటే అంటే ఆ వెరైటీ లో ఉంటేనే పిల్లలు కొద్దిగా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఆ పైగా చట్ని బోలేడు కరేపాకు ఉంది మా ఇంట్లో
ఆ ఆ
అందుకని ఇంకా కరివేపాకు పొడి కొట్టాను అన్నమాట నేను మొన్న ఓ టుూ డేస్ బ్యాక్ కొట్టాను అదే ఏసుకు తింటున్నారు పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి కొడదాంలే అన్ని ఒక్కసారి ఎందుకు
సరే తిండ్రిలేని అవును
ఆ మంచిదని ఒక దాని తర్వాత ఒకటి అవునవును ఇది ఉంటే అది వదిలేస్తారు అదుంటే ఇది వదిలేస్తారు అందుకని ఇంకా ఆ ఒకదాని తర్వాత ఒకటి కొడదాంలే అని అట్ల పెట్టారు అన్నమాట
మంచిది అన్నది అది
ఉమ్
ఆషడం వస్తుంది కదండి గోరింటాకు పెట్టుకుంటారా మీరు
ఆ పెట్టుకుంటానండి రేపు ఆ ఉందండి రెండు చెట్లు ఉన్నయి ఇంటి దగ్గర
సరే
ఆ ఎవరో ఒకరిని అడిగితే ఇస్తూ ఉంటారు కాస్త పెట్టుకుంటూ ఉంటాము అట్లా
ఆ ఏదో పెట్టు కొంచెం పెట్టుకున్నాం అని పేరుకైనా పెట్టుకోవాలంటారు కదా
అవునండి
ఉమ్ మేము అదే పక్కన ఉన్నయి ఇంకా రెండు రోజులో వస్తాయి కదా పెట్టుకున్నాం ఆ అనుకుంటున్నాం అన్నమాట
ఆ
ఈ పేస్ట్ అయి తలకి పెట్టుకోవడం జుట్టు ఊడిపోకుండా అయి చేస్తూ ఉంటారండి
ఆ చేస్తానండి అవునవును చేస్తానండి చేస్తాను నిమ్మకాయ రసము గోరింటకు పొడి ఆ దిండి కొంచము ఆమ్లా పొడి ఉసిరి పొడి
ఉసిరిపొడి ఇంట్లో తయారు చేస్తారండి మీరు కొనుక్కుంటారా
ఆ ఒక్కోసారి ఉసిరికాయలు ఉంటే పొడి ఇంట్లోనే చేస్తానండి ఉసిరికాయలు లేనప్పుడేమో బయట పౌడర్ తీసుకొస్తాను
అదేలిండి అదేండి
ఉమ్ మనకి ఎట్లా నాకు ఎట్లా వీలుగా ఉంటే అట్లా చేస్తా అంతే ఎందుకంటే అ అని వేళలా మన ఇంట్లో ఉండాలన్నా కూడా ఉండలేం కష్టం కదా ఆ అందుకని బయట నుంచి తెచ్చి ఆ పౌడరు గోరింటాకు పొడి కూడా దాదాపుగా బయటే తెస్తను ఆ రెండు టి డికాషన్ పెట్టి ఇనుప బండిలో రాత్రి ఉం పెట్టేసి కలిపేసి ఆ నీళ్ళు టీ మరిగచ్చివి ఆ నీళ్ళలో ఈ పౌడర్ అవన్నీ కలిపేసి నైట్ ఉంచేసి పొద్దున్న లేవంగానే తలకి పెట్టేసుకొని పనులు చేసుకుంటా ఇంకా
ఆహా
అట్లా చేస్తుంటే కొంచెం ఏంటంటే కొంచెం జుట్టు రాలడం తగ్గుతుంది. దాంట్లోనే కొంచెం మందారము అన్ని కూడా కలుపుతా అన్నమాట
ఇ కాశ ఎలా అండి నా నేను ట్రై చేస్తాను అదే ప్రయత్నిస్తాను.
ఈడికాషన్ పెట్టాలండి ఈడికాషన్ పెట్ టీ ఆ టీ డికాషన్ లో టీ పొడి అంతా తీసేసి అది వడగట్టుకొని ఆ టీ వాటర్ లో గోరింటాకు పొడి ఉసిరి పొడి ఆ గుంటగరగ రాకని అమ్ముతారు బయట
ఉంటది దా ఆ అవును.
అది కూడా తెచ్చుకొని అది కూడా కలిపి రాసుకుంటే కొంచెం జుట్ రాలకుండా ఉంటుందట
హా
నిమ్మరసము అన్ని కలిపేసి రాత్రి ఒక వినుప బాండిలో పెట్టేసి అది ఒక నైట్ నిద్ర చేస్తే తెల్లారేసరికి అది నల్లగా అవుతుంది అనుకొద్దిగా మన్నా అడికి అదిే ఇవంగా అ మన్నాడు పొద్దున్నే మనం అది తలకి అది నూనె తలకు పెడితే అంటుకోదండి.
అవునండి
తల స్నానం చేసిన తలకయితే అంటుకుంటుందిది.
ఆహా
ఆ అది అప్పుడు రాసేసుకొని దాన్ని మనం పని చేేసుకొని అంత అయ్యాక కడిగేసుకోవటమే ఆ రోజు ఏంటంటే వేడి వాటర్ పెట్టొద్దు తలకి
పెట్ట కూడదు అదేని
ఆ చల్ల వాటర్ తోనే కడుక్కుని షాంపూ అవి ఏం పెట్టొద్దు ఆ రోజు ఆ మన్నాడు పెట్టుకోవాలి ఆ ఊరికే మామూలుగా కూల్ వాటర్తో మొత్తం శుభ్రం చేసేసుకొని ఆమన్నాడు ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం మనకి ఇంట్లో ఏ ఏదో వచ్చింది రాంది చేస్తూ ఉంటాను అట్లా అట్లా
అదేలేండి మేము అలాగే ఏదోటి ఇంట్లో మాకు పూలు చెట్ల ఏమోలని మందార పువ్వులు ఆకులు రాత్రి మెంతులు నానబెట్టేసి పొద్దు నే ఆ మెంతులు మందారు పూలు ఆకులు వేపాకు కరివేపాకు
ఆ
గోరింటాకు ఇలా కొంచెం అన్నిీ వేసి పూలు మ మందర్ పూలన్నీ వేసి మిక్ మిక్స పట్టేసి తలకు పెట్టేసుకుంటాను ఒక ట్టుంచేసి మామలుగాలు చ పెట్టేసి స్నానం చే తల స్నానం చేసిస్తేజు జుట్టు బలే ఉంటుందండి ఉడాకుండా తగ్గుతుందండి మెల్లమెల్లగా అలా వారానికి రెండు సార్ వల్ల
ఆహా
మొత్తం తగ్గిపోయి జుట్టు పెరుగుతుందండి
అవునా నేను కూడా అలా ట్రై చేస్తా ఉండండి ఒక్కసారి
ఆ ఇంకానివా అవిస గింజల్ తోటి జల్ లాగా తయారు చేేసి కొంచెం చక్కగా అది కూడా పెడితే అసలు ఇంకా దానివల్ల అయితే ఇంకా ఏ కెరెటిన్ ట్రి మ్మెంట్ కూడా పని చేేయదు దానివల్ల వారానికి రెండు రోలు చేయ్ చాలు క మెత్త మెత్తగ అయిపోతుంది మన ఇష్టం
అవునా ఆహా
వేలకి వేలు తీసుకుంటున్నారు కదండి పనికి
అవునండి
వీ దీనికి ఒక్కదానికి సరిపోతుందండి అసలు భలే ఉంటది అసలు ఇంకా చూడక్కర్లేదు మళ్ళీ జుట్టు ఉడ్డం తగ్గిపోతుంది బలంగా ఉంటది
ఆ
నల్లబడిపోయి శుభ్రంగా చాలా బావుంటుందండి
అవునా
ఒక వారానికి ఫస్ట్ ఫస్ట్ రోజు స్నా తలస్నానం దానికైతే షాంపూ పెట్ట కర్లేదండి డైరెక్ట్ అలా కడిగేసుకోడమే
ఆహా
ఆ ఇంకా భలే ఉంటదండి అవిసెగింజలు బియ్యం మెంతులు వేసి మరగ బెట్టెయాలి అది చిక్క పడుతుంది అన్కో అన్నాక కొంచెం నీళ్ళే ఎయ్యాలండి ఎక్కువ వేయకూడదు
ఆహాహా
అంటే మళ్ళీ చిక్కబడితే చ వడగట్టేటప్పుడు దిగదండి జల్లు అయిపోతుంది
అవునా ఎట్లా అంటే అవిసె గింజలకి జిగురైపోతుందా
ఆ అవిసె గింజలు జిగురు కదండి అది కొన్ని ఎసి బియ్యం కు బియ్యం గింజలు కొన్ని మెంతులు కొన్ని ఎసేసి మరగబెట్టేయాలండి అది చెక్క దగ్గరగా వచ్చి దగ్గరగ వచ్చేస్తంది అలా గరితొట్టి తీస్తుంటే జారిపోతుంది అన్నప్పుడు చిక్కు అలా దింపేసుకుని
ఆ
ఆ వడగట్టేసుకొని చల్లారకా పెట్టుకుంటే అండి ఇంక అసలు ఏం అవసరం లేదండి
అవునా ఆహాహా ఈసారి నేను ట్రై చేస్తా ఉండండి అట్లాగా
అదేండి బయట వేలకి వేలు వేసే బదులు ఇలా ఇంట్లో మంచి అండి
అవునండి అవును
సరే అంటీ మళ్ళీ చేస్తాను ఉంటాను ఆ ఉంటాను
బాయ్ అండి ఆ ఉంటానండి